హ
ఇ ఫ్రీ బస్సులు భయంకరంగ తలనొప్పులు అయిపోయినయి
అవును అలాగే ఉంది
ఏం అసలు మగవాళ్ళకి అసలూ స్థలమే ఉండదు నిలబడ్డానిగ్గుడ ఉండదు పాపం
ఆ ఇంక వె వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అంటే ఇంక వాళ్ళెం చేస్తరు ఇప్పుడు బుక్ చేసుకోవడమే ఇంగ ఏం జేస్ స్తరు ఎలాగు చార్జెస్ పెరిగినయి వాళ్ళకి ఇప్పుడు మనకు ఫ్రీ బస్ అని వస్తుంది వాళ్ళకి ఎంతో కొంత పెంచిళ్ళు ఇంక బుక్ జేసుకోవాల ఉమ్ మేము ఇక్కడ ఆ హైదరాబాద్ నుంచి మా ఊరికి ఎళ్ళాలంటే ఒకే పర్లేదు ఇక్కడ బస్సులు జర ఫ్రీగుంటయి అదే మళ్ళీ ఎక్స్ప్రెస్ ఏ గదా ఇక్కడ్నుంచి ఓకే కనీ అక్కణ్ణుంచి రిటర్న్ లో రావాలంటే మాత్రం మాకు ఇబ్బందే దొరకవు సీట్లు
అవును హైదరాబాద్ కంటే చాలా ఉంటయి కదా
ఉమ్
చాలా ఉంటాయి చాలా వరకు జనాలు గూడ అట్లనే ఉన్నారు
జనాలట్లానే ఉన్ అమ్మ ఫెస్టివల్స్ అప్పుడు అస్సలు ఆ జర్నీ చేసే బదులు నీ యమ్మ ఉండాలె అస్సలు పోవొద్దు తెలుసా ఫెస్టివల్స్ అప్పుడు చాలా అంటే చాలా గోరం ఉంటే నైట్ టైమ్ ఎళ్ళిపోవాలే లేకపోతే అమ్మో ఘోరం ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేంటిది స్పెషల్ రాఖీ పండగ
అవును
అమ్మో మా బ్రదర్ ఈడున్నడు గాబట్టి సరిపోయింది నేను ఇక్కడే కడతా అయిపోతది
ఆ
ఈ పండగ అప్పుడు ఒకసారి మా చెల్లికి ఒకామెకి ఒక బాబు ఒక ఇంకొక ఆమెకి ఒక పాప ఒక బాబు నాకిద్దరు పాపలు కదా అయితే మా చ్ చెల్లె వాళ్ళ కొడుకేమంట్రు మా పిల్లలను రండి అక్క మీరు గట్టరా మిష్ అంటే అంటడండి చిన్నోడే గని అడుగుతడు ఇంకలేవా అతన్ని ఎందు ఆయనను ఎందుకు ఇబ్బంది పెట్టుడు పోదామనేసి వస్ సారేం జేసినం వెళ్తమని వెళ్లినం ఇక్కడే ఉంటడు మాబ్ బ్రదర్ మేము ఈన్నే కట్టినం మా అన్నయ్యకు కట్టి వెళ్దాం అనేసి వెళ్తే మస్తు మస్తు అంటే మస్తు పబ్లిక్ తెలుసా ఘోరంగా పబ్లిక్ అసలు ఎక్కడ్లేన్ జన్ చెయ్యలేము అమ్మో మస్త్ నరకం అంటే నరకం అనిపిచ్చింది
చాలా చాలా దయా దారుణంగ తయారయితన్నారు మా జనాలు గూడ ఈ ఆడవాళ్ళకి ఇంట్లో పనులేం ఉండవా అని
ఉమ్ అదేగదా
ఏం పనులుండవు అక్ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు
ఎవరి అవసరాలు వాల్లయ్ ఉంటయ్ ఇంక ఫ్రీ బస్ అయినసంది ఆ అట్లని గాదు ఇప్పుడేం జేస్తురు సమ్మర్ అంతా ఏం చేసిర్రు తెల్సా ఊర్లల్లో ఉన్న వాళ్ళు సమ్మర్ లో మొత్తం ఆ అవేంటియి అన్నీ తీర్థయాత్రలు
అవును గుంపులు గుంపులుగా ఉండడం
ఆ ఆహా లేదు మొత్తం ఇప్పుడు ఊర్ళ సైడు పొలాల పొలాలల్ల నాట్లు పొలాలు కలవడం అట్ల ఉన్ బ్యాచులు బ్యాచులు ఉంటాయి కదా వాళ్ళంతా ఏం చేసిర్రంటే ఈసయి ఇప్పుడు మొన్న సమ్మర్ అంతా నే నాకు తెలిసిన వరకు ఆ అన్ని టెంపుల్స్ స్వర్ణగిరి యాదగిరి ఆ ఆ అన్ని తిరిగిరు తెలుసా చాలా ఇంకా మనమే తిరగలేదు ఇండ్లలో ఉండి ఎండకు భయ పడి పిల్లల తోటి ఏం వెళ్తాం అనేసి మనమే ఇంగ ఆలోచించి ఉండిపోయినాం గానీ వాళ్ళు మాత్రం మంచిగా ఆ ఓటి టాటా మొబైల్ మాట్లాడుకొని చి టాటా మొబైల్ కాదు ఇదే ఆధార్ కార్డులు ఆధార్ కార్డులు పట్టుకొని బస్సులల్లో ఎం చక్క వెళ్ళిర్రు చూసిరు వచ్చిర్రు తెలుసా అన్ని పోవడం స్టేటస్లు పెట్టడం అట్ల మాకు తెలుసు వాట్సాప్ లల్లో చూస్తాం కదా అనిపించి చ్చింది అమ్మ ఇంత చదువుకొని ఇంత ఉండి ఇక్కడ ఉండి చేసిన కూడా ఎండకు భయపడి ఇంట్లోనే ఉండిపోతాను వాళ్ళు చూడు ఎన్ చక్క తిరుగుతుర్రు ఫ్రీ అయినట్టుంది అన్ని చూస్తుర్రు కొంచెం అంటే అమౌంట్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా గట్ల ఫ్రీ కాబట్ అంటే ఇంగ జాతర దేవుడే కదా తిరుగుతారు అట్లా
మా సైడు కూడా మా మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా పంపనూరు అనేసి సుబ్రహ్మణ్యేశ్వర్ స్వామి ఉన్నాడా
ఆహా ఓకే
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ వచ్చేసి ఈ ఆ నూట ఎనిమిది చుట్లు తిరిగే వాళ్ళు వారాలు తిరుగుతారు కదా
ఆ ఆ
పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు అట్ల
తిరుగుతరు అవును
తిరిగే వాళ్ళు ఎక్కడ నుంచి కడప నుంచి అనంతపూర్ కి పొద్దున్నే ఐదింటికి బస్సు
మ్మ్
ఐదింటికి అయితే వాళ్ళు ఎంతమంది ఉంటారు సుమారుగా పది మంది లాగా ఉంటారు పది మంది పదిహేను మంది లాగా ఉంటారు
అవును
వాళ్ళ ఫ్రీ బస్సే కదా లేడీస్ అంతా ఇంగ
అవునవును
ఆ దెబ్బకి ఇంకా పొద్దున్నే ఐదింటికి ఎంతకు లేస్తారో ఏమో మరి వాళ్ళ అర్ తమే కాదు రెండుకు లేస్తారు మూడుకు లేస్తారో అర్థం కాదు అసలు లేస్తారు పరిగెతు తారు మళ్ళీ దర్శనం అయిపోతనే మళ్ళీ టైం కి బస్సు ఉండదు కదా ఆ ఆ బస్ ఎక్ ఎక్కేస్తారు
ఆ ఇక్కడ మా దగ్గర వాళ్ళు కూడా ఇక్కడ సైడో నాట వెల్తురు అంట నిన్న ఒక ఆమె కలిసి మాకు తెలిసినక్క అంటుంది ఇట్లా టెంపుల్ కి వెళ్తున్నాం వీక్లీ వీక్లీ వస్తారా అని అంటే ఇంకా మాకు ఇక్కడ మార్నింగ్ సెవన్ థర్టీ ఒకొక్కసారి సెవెన్ కే వెళ్ళిపోతారంట అమ్మో నా పిల్లలే ఎయిట్ థర్టీ ళ్తారు ఇంట్లోకెళ్ళి ఇంకా ఇవన్నీ ఇప్పుడు సర్దుకుంటాం అదేదో ఇంట్లో ఇంట్లో కూడా పూజలు చేస్తాం కదా దగ్గర ఉన్న గుడిలో దానం బేట్కుంటే సరిపోది ఆ మార్నింగ్ సెవెన్ సెవెన్ తర్టీకి అట్ల ఎల్లి ఈవ్నింగ్ ఒక్కొక్కసారి ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ అట్ల అయితుందండి.
ఆహా
అమ్మా పోవడం, రావడం, దర్శనం ఆ అయిపోయింది ఇగా నాకసలే జర్నీ ఎక్కువయితే, తే నమో నాకసలు షాతగాదు ఇగా ఆ జర్నీ ఎక్కువయిందంటే అయిపోద్ది. ఉమ్ అచ్చి మళ్ళీ మార్నింగ్ ఎసుకోవాలి కదా మనం. టెంపుల్ కి ఎళ్తున్నామంటే, అన్ని రెడీ చేసుకోవాలి కదా ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఆ అన్ని విధాల నైటే చేసి పెట్టుకోవాలి, అంత పొద్దున్నే మా పిల్లలకి జుట్లు కట్టడం అన్ని చేస్ కోని ఎప్పుడు పోతాం ఎప్పుడు వస్తాం.
అవును మళ్ళీ వచ్చిన్ తర్వాత మనం ఖాళీగా ఉంటామా? ఉండము. పిల్లలు వచ్చింటారు, పిల్లలకి స్నాక్స్ మళ్ళీ రాత్రి తినేకి
అన్నీ ప్రిపేర్ చెయాలి కదా మళ్ళా
ఆ
ఉ నాకమ్మో తిరగడం అంటే, ఇప్పుడు సేమ్ షాపింగ్ గానీ జర్ అన్ని గాని చాలా యాస్ట్ వస్తది తెలుసా షాపింగ్ చేసినా కూడ ఘోరంగా యాస్ట్ అనిపితది ఘోరం
మళ్ళీ పిల్లలకి బా బట్టలెట్ల తీసుకుంట్రు మీరు?
లేదు వెళ్తాం సికింద్రాబాద్ వెళ్తాం ఆ ఇక్కడ మాకు దగ్గర షాపింగ్ మాల్స్ ఉంటాయి వెళ్తాం ఆ చెప్తున్నా ఒకా ఈ మనం మనం మనమే వెళ్ తే ఏం పర్లేదు మన ఇంట్లలోల తోటి మనం వెళ్తే ఏదో ఒకటి తీసుకున్నా వస్తాం, ఒక ఇద్దరు ముగ్రం కలిసి షాపింగ్ చేద్దామని లేడీస్ వెళ్తే అయిపోయింది ఇంగ
ఆ అసలు అది అస్తమా చేప్పు ఇది చూడా అది చూడా ఆ ఒక ఆ ఇప్పుడు దసరా ఉంటది, నాకు ఏదో కాదు దసరా షాపింగ్ చూసి చూడ
ఇది ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు ఉండారు. దాని మీదికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అని మ్యాచింగ్ దండలని, ఇంకొకరు ఇంకొకరు ఒక ముగ్గురు నలుగురు ఎట్లా పోతే ఒకళ్ ఇద్రం పో, ఒక నలుగురు ఐదుగురం కలిసి వెళ్లినమనుకో కో అయిపోయింది, ఆ లాస్ట్ ఇయర్ మదీనాకి ఎల్లినమ్.
ఆ
మస్తు జోక్ అయింది తెలుసా లాస్ట్ ఇయరు, మదీనకి ఎళ్ళినాం శారీస్ కని తెలుసా నీకు మాదీనా ఎక్కడ హైద్రా లో
నాకంత ఐడియ లేదు
చీరలు ఫేమస్ జారీస్ మనకి ఏ కావాలన్నా అక్కడ దోర్కుతయి అన్మాట
ఆహా
ఆ వెళ్ళనమ్ మా బల్డింగ్ ఒళ్ళం అందరం కలిసి నైటు నైన్ థర్ తే
నైన్ థర్టీ అయింది తెలుసా నా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఇంట్లో పడదామా, ఎప్పుడెప్పుడు డ్రెస్ చేయజ్ మొత్తం అంత చిరా చిరాకు ఇగ ఆగంమాగం అనిపించింది. ఎంత కూల్ వాటర్ తీసుకొని తాగిన కూడా సిటీలా ఎట్లుంటది తెలుసా మనం మామూలుగా దేని చేసింది వేరు, సిటీలా నువ్వే ఆటో బుక్ చేసుకున్నా, అది మొత్తం ట్రాఫిక్ లా ఇరుకపోయి ఎంత టైమ్ అవుతుది తెలుస మనం హాఫ్న్ అవర్ల ఎ ఏడుం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితది
అవునవును ట్రాఫిక్ అయితే చాల ఉంటది ఈ సిటీస్ లో బెంగళూరు అంతే హైదరాబాద్ అంతే
అబ్బా ఘోరం అందుకే ఈ పండగలప్పుడు షాపింగ్ అంటే పండుగలకు ముందు డ్రెస్సులు తీసుకొని పెట్టుకొని ఇంకే షాపింగ్ లేదని సైలెంట్గ ఉండడం చాలా బెటర్ తెలుసా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మా పక్కనమే ఇద్దరం అనుకున్నవి ఇ ఇంకొకసారి ఇక్కడికి వస్తే అమ్మో ఇక్కడికైతే అసలు రావద్దు ఏదో ఒకటి అక్కడే కొనుక్కోవాలి గాని ఈ సిటీకి రావడం ఇంత లేట్ అయింది అనేసి మేము అదే లాస్ట్ ఇయర్ చాల అనుకున్నాం తెలుసా
ఆ
పోయిన దగ్గర అన్ని కొంటాం కదా దండలని జ్యువెలరీ సామాన్ ఇంక తక్కువ ఉంటది కదా ఇక్కడికంటే ఎంతో కొంత అక్కడ బెటర్ ఉంటది
అవును రేట్లు కూడ చాలా తక్కువ
ఉ ఇది ఏమంటారు మన చార్మినారు చార్మినారులో
నేను చూస రెండేమో తీసుకున్నా నేను చాల తక్కువ
బ్యాగ్స్ తీసుకున్నా నేను సైడ్కి వేసుకోడానికి ఆ హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఇంకొకటి మామూలుగా ఏ పౌచ్ లె పక్కన పెట్టుకోవడానికనేసి రెండు బ్యాసర్ల కు టూ టూ హండ్రెడ్ పర్లేదు మంచినే ఉంటంది క్వాలిటీ కూడ బాగానే అనిపిస్తది నాకైతే
ఆ
ఇంకా అక్కడ గాజులు ఫేమస్ కదా బ్యాంగిల్స్ బాగుంటాయ్ కదా మళ్ళ చూడానికి కూడ
చూడానికి బాగుంటాయి ఈ దండలు కూడా బాగుంటాయిబ్బ
ఆ దండలు కూడ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లుంటాయి బ్యాంగిల్స్ సెట్ అదే ఇక్కడైతే టూ ఫిఫ్టీ టూ ఒక హండ్రెడ్ అన్ని ఎక్స్ట్రా అయితుంది మన దగ్గర అక్కడ నుంచి తీసుకొచ్చి అమ్మినందుకు వేస్తారు కదా ఇంకా జిఎస్టి
అవునవును
హు
ఇప్పుడు బ్యాంగిల్స్ కూడ ఇంకా తయారు చేస్తున్నారు కదా కొత్త కొత్త రక అని గోట్లని
హ
ఇంక వేరే వేరే రకంగా
ఆ
అవి కూడ బానే ఉంటన్నాయి కానీ చార్మినార్ దగ్గరే చాల ఎక్కువ అనుకుంటే ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఉంటాయమో రేటు
అవున్ ఎక్కువ ఉంటే అక్కడికి పోతే కొన్ని తక్కువ ఉంటే కాకపోతే వెళ్తే మాత్రం మన ఫ్యామిలీతోని మనమే వెళ్ళాలి రావాలి అందరితో లేడీస్ అందరం కలిసి వెల్లినమా అంటే ఇంకెట్లుంటారు లేట్ అయితది అనమాట అంటే షాపింగ్ చేత్తాం కాబట్టి లేట్ అయితది నువ్వు ఇది చూడ అది చూడ చాలా లేట్ అయిపోతది అది
అ లేదు మా ఆడవాళ్ళతో పోతే చాలా తలకాయనొప్పబ్బా
హ్మ్
ఒక్కోరు ఒక్కోలాగ ఉంటారు
హ్మ్
ఒక్కోరు ఒక్కోలాగా ఉండరు ఒక్కోరు ఒక్కోటి మీది తీసుకుందాం అని పోతే వాళ్ళు మరి ఇటు వేరే వాళ్ళు ఇంకోటి తీసుకుందాం అని పోతే చానా ఇబ్బంది
ఏ అర్థమే కాదు వీళ్ళక్ ఈ లేడీస్ తో పోవడానికంటే నిమ్మలంగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ షాపింగ్ పెట్టు కోడం చాలా బెట్రు
ఆన్లైన్ కదా ఆ ఇప్పుడు ఇంకా అదే ఎక్కువ రన్ అయితుంది ఏ నచ్చకపోతే రిటర్న్ కూడా పంపియొచ్చు
అవును మీకింకా చానా ఇదిగా ఉంటది అవైలబుల్ ఉంటది
ఆ మాకు చానా అవును మేము ఏదైనా చేస్తాం అవైలబులే ఉంటది అ నచ్చక పోతే రిటర్న్ కూడా ఉంటది
హా మాకంటే లేట్ అవుతుందేమో మీకు చానా తొందర తొందరగొస్తాయి
ఆ వస్తాయి అవును
అది బెస్ట్ అబ్బా చానా
హా
అది చాలా బెస్ట్ ఆన్లైన్ లో పంపియడం ఆన్లైన్ లో రిటర్న్ పెట్టుకోవడం ఇంకేంటి పిల్లలు వచ్చే టైం అయిందా వెళ్ళాలా మీరు మీరు వెళ్తారా పిల్లలే వస్తారా
లేదు వస్తారు ఆటో కదా ఇంటి దగ్గర దాకా వస్తది వస్తరు వాళ్ళే వస్తారు
అహా హ్మ్
సరేనా మరి హ్మ్ ఓకే
హా ఓకే